హమ్ చెప్పు చెప్పు ఎందుకు నిద్ర వచ్చంది కదా నకు నిద్ర రాట్లా
మంచిగా మాట్లాడటం నేను ఓ అమ్మాయిలు ప్రూఫ్ చేయ్యండి అబ్బా ఇట్లు ఉన్నాడు అనుకోకుండ
నన్ను అనుకున్నింటారు ఆల్రెడీ నిజం చెప్పాలంటే నాకు రాదు కదా నిజం చెప్తున్నా అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ కి ఇప్పటికి ఎందుకు ఎందుకు ఇంత వేరియేషన్ అంటే నాకు అమ్మయి లతో మాట్లాడేది రాదు అందుకే నేను మాట్లాడును నిజం చెప్పాలంటే నేను నేను ఈ కాలేజ్కి వచ్చినాక రెండే నేర్చుకున్నా ఒకటి మనకు బాగా మాట్లాడేదిస్తే మాట్లాడాలా లేదంటే కామ్గా ఉండాలా మన క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయినాన అట్లా అంటే నేను మామూలుగా అనుకుంది ఈ కాలేజీకి వచ్చినాకంటే పోతా అదే వస్తా వస్తా అది నేర్చుకున్నాను అందుకే నేను ఎందుకులేని కామైపోయిన ఎవరితో మాట్లాడును ఒకవేళ మాట్లాడినా కామ అయిపోతా మొన్న ఒక సుచ్చి అనే పాపని క్యాష్ తెచ్చుకోలేదా నేను ఎగ్జామ్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ అది ఎక్కువ క్యాష్ ఎంత ప్రాబ్లమ్స్ అందుకు సూర్య అని అడిగిన వాడు అది చెప్పేదో చెప్తున్నాడు ఎడంత అంటే ఒకటే ఉంది ఆ పాప అయ్యేది మన అంటేే వెనక ముందే కదా ఆ పాప చుచ్చన్న పాప ఈ వెనక ముందే ఇస్తాది ఆ పాప అనికి అడిగితే నేను ఈ పాపతో ఏ మాట్లాడను కదా జానకి అనే పాపతో అందుకు మీరు ఎట్లా మాట్లాడుకుంటారు కదా ఏమి కాదరా అంటే మేడమ్ అరుస్తుంది అని చెప్పి అది ఇది అని చెప్పినడు అడిగినాను ఇంకా నాకు నచ్చలే ఇంకా మరీ కాలు పట్టుకోలేం కదా అని సరే లేకపోతాంని నేను కామ్ అయిపోయినాను మళ్ళీ ఎందుకు అనిపించి చెప్పేది విను మళ్ళీ ఎందుకు అనిపించి మళ్ళీ ఇంకా సరే ఆ పాప నేను అడుగుతా ఎలా కావాలంటే అని చెప్పి చెి అడిగిన ఆ పాప నీ అంటే ఇస్తాందిని అనుకున్నాను నేను ఒక ఇం ఏదో అనింది బిపి లేసింది అట్లా ఇంకా నిజంగా తెలుసా నాకు ఎందుకు ఏమో తెలియదు ఒకవే ఏమన్నా మన ఏమన్నా అడిగితే ఇస్తే ఓకే ఇయకపోతే నాకు ఏదో అవమానంగానే ఉంటుంది నిజం చె ప్పంట ఎవడైనా నాకు అస్సలు నచ్చదు నేను అనుకున్నబ్బ సరే సరలే మన టైం వాళ్ళది అనుకోని నేను కామ్ అయిపోయిను ఎప్పుడన్నా మన మనకు టైం వస్తుంది అని చెప్పి నేను కామ్ అయిపోయినాను ఎప్పుడు నేను మాట్లాడొద్దని మాట్లాడొద్దని కాదు కపోతే నేను నా ఆ పాప నాకు ఏం అవసరం ఉండదు అది నాకు తెలుసు ఆ పాప కు తెలుసు కానీ టైమ్ ఇప్పుడు ఒకేళ ఉండదు కదా ఇన్కేస్ ఏదో ఒకన్నా ఏదో ఒక సిచ్యువేషన్ లో కాని కామ్ అయిపోయింది సార్ సర్లేని మళ్ళీ వాడే తెచ్చిచ్చినాడు అది నీకిచింది నేను
నువ్వేం నాకు ఇవ్వాల నేను నీకు ఇచ్చింటే నువ్వు మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చావంతే
తలి కొ అను మాది
ఎంత పదమూడు వందలు
ఎందుకున్నా ఉన్నా స్వామి నువ్వు అడిగింటే ఒకేళ అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇచ్చావాని క్యాష్ అయితే నా డిప్లమా లో ఉప్పుడు నేను ఒ కూడా క్యాష్ జూనియర్స్ తో ఇప్పించుకోవడం సూనియర్ సీనియర్స్ తో ఇప్పించుకోవడం అట్లా చేసినా కానీ ఒక కూడా లేదు తెలుసా నా దగ్గర ఎన్ని క్యాషులు దగ్గరదగ్గర మూడుో నాలుగు ఉన్నాయి నా దగ్గర అంటే మనం సేవలు ఎక్కువ చేస్తాంలే పంచినట్టట అందరికి జూనియర్స్ జూనియర్స్ కి పోయేటప్పుడు షో ఎక్కువ కదా
అదే గద
నేను ఆ టైమ్ లేదు అమ్మాయిలకేం ఇలే అబ్బయిలకే ఇచ్చిన నిజంగానే జూనియర్స్ మాకు మా డిప్లొమాలో అమ్మాయిలు ఉండే కా అసలు ఉండేవాళ్ళు కాదుద్దగా మే అనుకున్నాం అంతే తిప్పికొడితే మొత్తం ఓవరాల్ కాలేజీ అంత కలిపి ఒక ఒక ఇరవై మంది ఇరవై మంది కూడా బరువే ఒక పద్దెనిమిది మంది అంతే అ పద్దెనిమిది కూడా లేరేమా చెప్తా ఉండు ఏమో బా మా బ్యాచ్ వాళ్ళు ఎంతమంది మ కూడా తెలిదు మాహ అంటే ఒక పద్దెనిమిది మంది కూడా ఆ అంతేలే పద్దెనిమిది ఇరవై మంది ఓవరాల్ తిప్పిక కొడితే మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు బ్యాచ్ త మొత్తం మీద అంత తక్కువ తెలుసా మా కాలేజ్ వేస్ట్ అంటే నార్మల్గా వేస్ట్ లో ది బెస్ట్ కాలేజ మా
తేజేశ్వర్ ఉన్లే
ఆ
అ అంతే మే మాకు ఎందుకు అంతే అంత మొహమాటం డిప్లొమా లో అమ్మాయిలు ఎక్కుకివ ఉంటారు ఉన్నట్టుండి కాలేజీకి వచ్చినాం కదా ఇక్కడ అమ్మాయిలు అంతా ఉండే మొహమాటం సిగ్గు అని
ఏ అద అది నిజమే తెలుసా అది దాని వల్లే అస నే టెన్త్ లో నిజం చెప్పాలంటే నా టెన్త్ లో నాకు చాల నాకు చిన్నప్పటి నుంచే మొహమాటం కానీ టెన్త్ లో ధరణి అనే పాప అంటే మాట్లాడేది పాప అమ్మాయి అంటే మేం క్లాస్ మేట్సే కదా ఏ మాట్లాడితే ఏం తప్ప అనే టైప్ లో మాట్లాడ అంటే బాయ్ గర్ల్ లో అదేం పెద్ద వేరియేషన్ ఏం ఉండదు మాట్లాడేక ఏమనే టైప్ లో ఉండేది ఆ పాప్ప నాకు బ కొం మాట్లాడ చూసిన పరుగెత్తే వాన్ని అలా టైంలో ఇంకా డిప్లొమాకి డిప్లొమాకి పోయినా ఎవరు లేరు మామూలుగాయినా మా నిజం చెప్పదు నా నిజం చెప్పాలంటే ప్రామిస్ అంటే అసల స్టార్ట్ చేసిందే నేను కాదు ఆ ఎందో లేద అట్లా జరిగిపోయింది అది అంతే అది ఎవరి ఊహ కి అందని అట్లా చిరస్థాయిగా నిలిచిపోయిన వరస్ట్ అంతే మనం ఏం చెయలేం నాా సరే లైట్ వదిలేంతేం లే నా పతనాన్ని నేనే చె ఉంటే ఏం బావుంటాది గొప్పగా చెప్పుకునే వాన్ గొప్పగా చెప్పుకునే స్టేజ్ నుంచి పతనం అనే స్టేజ్కి వచ్చిన
ఎప్పుడు చెప్తాంది పతనం అనేది గొప్పగా ఎప్పుడు చెప్పుకుంటాది.
చెప్పలేదు ఛ గొప్పగా కాదు అంటే చెప్ చెప్పేవాని నీకా అలా ఫీల్ అయ్నావ్ అంతే అంటే ఏదో నేను ఉద్దమానికి పోయి గెలిచినా, బా స్వాతంత్రం తేచ్చినావ్ అనే టైప్ లో చెప్పినానే టైప్ లో నువ్వు అనుకున్నావు అంతే. నేన్ జేపి చెప్పిందే నార్మల్ గా నిజం చెప్పాలంటే నేను చెప్పేది ఏం చెప్పిన అది అ అట్లే చెప్తా నీకు ఆ విషయం నిక్ అర్థం కాల అంతే నేనే ఏం చేస్తా నీకు నచ్చిన విషయం నీకు నచ్చిన మాటలు కాబట్టి నీకు గొప్పగా ఉంటాయి నాకు నేను మళ్ళ చెప్పిన అనే ఫీలింగ్ ఉంటాద్ అంతే
అట్ల ఎందుకు చెప్పావ్ చెప్పు లేదనండి నువు కాకపోతే ఎంతమంది అయినా లవ్ చేస్తార ఫూ్ చేస్తారు ఇం
ఎన్ని
అ
హలో
నీకెందుకు అట్లే చెప్పాలనిపించి ఫీల్ అవుతారా నాకుడు
ఏం ఎవరికి నీకా హలో
ఆ నాకే
హ్మ్ ఎవరు అడిగింటే ఎవరు అమ్మమ్ మీద తట్టేసుకొని చెప్పి అమ్మమ్ మీద తట్టేసుకొని మరి ఏమోలే ఎందులే దాళ గురించి నేను చెప్పకూడదు నువ్వు వినకూడదు ఇలాంటివన్నీ నేను మాట మీద ఉంను అనే టైప్ మాట్లాడ మాట ట్లా తారు కానీ వాళ్ళు మాటల మీద నిలబడేస్తారు అంటే అది ఏమీ లేదు అంత ఉత్తుత్త మాటలుగా కానీ అమ్మల్ అమ్మల మీద కొట్టేసుకుంటారు ప్రేమ ఉన్నే పొంగి ప్రేమ ఏదో పెద్ద పొంగుతనే ఫీలింగ్తో ఉంటారు ఆడేం ఉండదు ఉత్తర ప్రేమల అని అ తే ఏం చేయలేం కొందర్ టి ఇట్ హపెన్స్ నన్ను అంటున్నావ్ తెలుసా మే మమ్మ మీద ఒట్టు వేసుకొని ఎట్లా అబద్ధం ఆడినవ్ చొగాని నువ్వు నువ్వు జేసిన్ పని
నే అది ఒట్టు మీద గట్టు వేసుకొని చేసిన్
ఆహ్ బా బా బ నేను ఒట్టు మీద గట్టేసుకుని ఎవరితోనా మాట్లాడితే అదేందది ఏమ న చెప్తాం బబ్బబ్బ మరి పిల్ల చిన్న పిల్ల నీకు ఉండాలి సిగ్గు అనేకి మరి మీ అమ్మ మీద ఒట్టేసు కొని చెప్పి మరి చెప్తనావ్ అంటానవే, ఎప్పుడు రోజు అంటానేవని. నీకుండాలి సిగ్గు నాక్గాదు ఆ
ఇప్పుడే మాట్లాగదా
ఎవరు నేనా ఏంది మళ్లీ యెప్పు
ఇప్పుడు నేనేమనట్లా కదా అంటి
నువ్వు అన్నావని కాదు నువ్వు బాధపడతావు దాని గురించి చెప్తున్నావు సరే వదిలి ప్లీజ్ వదిలి కామైపో
ప్లీజ్ వదిలెయి కామైపో ఇదే ఇదే నేను నీకు చెప్పేది.
సి ఓవర్ చేయదు సర్నా
చెయి ఓవర్ చేయదు సరేనా ఉంటన్న మరే కోపం వస్తుందా నీకు
లైఫ్లో బాదేస్తుంది. నీక్ ఎందుకు ఎందుకు కొన్ని కొన్ని చె ప్రాణాన్ని
పోతే పోనీ వదిలేసేయ్
అప్పుడు ప్రారంభిస్తది ఇంకేస్ నాట్ అమ్మాయిల విషయాలే నార్మల్గా అయినా కొన్ని కొన్ని విషయాలు వద్దులే చెప్పొద్దులే ఎందుకులే చెప్తే ఎట్లా రియాక్ట్ అయితదో మళ్ళీ నన్నే నన్నే అనే టైప్లో ఉంటందని నేను చెప్పను తెలుసా కొన్ని కొన్ని నీకన్ని గుర్తుపెట్టుకుంటావు ఇంకా ఏమన్ కోపం వచ్చినప్పుడు ఏమన్నా అన్నప్పుడు నీకు అప్పుడు గుర్తొస్తాయి అన్ని అప్పుడు చెప్తుంటావు అది నాకు న చ్చదంతే అంటే నువ్వు చెప్తావు కదా మదర్ మీద ఒట్టేసుకొని మరి నేను చెప్పను అనను అని కానీ నువ్వు అనేటప్ ప్పుడు నాకీ అదేంది అదనే ఫీలింగుంటద్ అంటే మీ అమ్మ మీద ఒట్టేసుకొని చెప్పినవు అప్పుడు ను తెలుసా నాక్ బాగా గుర్తు ఆ రోజు
అయితే లేదే
నాకు తెలుసు నీకెందుకు గుర్తుంటది అనేది నువ్వే కదా నీ మేము చేసిన తప్పలే గుర్తుంటయి నువ్వు చేసిన తప్పులేం గుర్తుండవ్
ఆ
ఇయర్ బడ్స్ పెట్టుకున్నావా
ఆ
అబ్బా నిద్ర వస్తుంది సామి టైమ్ ఎంత అయితందో చూడు సామి ను అట్లనే ఉన్నావ్
నిన్న మాత్రం పన్నెండు వరకు మెలుకున్నావు నేను మాట్లాడితే మాత్రం నిద్రొస్తుంది.
నేనేం చెప్తున్నాను నిద్ద్ర వస్తుందంటే నేను సాయంత్రం నుంచి నిద్ద్ర వస్తుందని చెప్పాను ఓవర్ చేయదు నిమ్లా
నేనింకా కామెడీ గానే అంటున్నా సీరె సరేనా
నేను చెప్తున్నా నీ సాయంత్రం నిద్ర అయినా కాబిట్టి నిద్ర వస్తుంది అట్లే నిద్ర మొహం ఉంటడి ఇంకొంచం
ఎందుకంత కోపం నీకూ
ఏమ లోపుల ఏదో సెల్స్ కరెక్ లేవు అయి తప్పయినయి బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఉంటాయి అవి కాంబినేషను వేరియేషన్ వస్తుయి
నాక్ బ్లూ ఉన్నాయి
మ్
బ్లూ సెల్స్
నీక్ అన్ని సెల్స్ ఉంటాయి. అయినా నూ డేంజర్ కాండిడేట్వీ
కోపం రావాలంటే ఏం చేయాలి చెప్ప నేను కొంచెం నాకు రోషన్ లేకుండా పోయాడు
నీకు రోషం తెప్పియాలా ఇప్పుడు నీకు తెప్పిమంటవ చెప్పు ఒక్క మాట
ఆ
హ అద్దులే
తెప్పేయాలంటే ఒక మాట చాలు అంతే
ఏమదా
ఆ చెప్పదు్ సరే అంటే నేను ఇప్పుడే అనేస్తా అంతేముంది హ్మ్మ్
అది
మచ్బెట్టర్ ఎక్కడ చూడు అమ్మాయిాలన్నారుారమ్మా అందరు ఫోన్ల ఫోన్లలో బిజీ బిజిబ అయిపోయినారు బాబోయ్ మామోలు ఎట్లా ఇమాజిన్ చేసుకు ఉంటారు పాప అబ్బాయిలకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్ట తెలుా ఇంట్లో వాళ్ళు అంట ఎస్పెక్టేషన్స్ అంటే నార్మల్గా అంటే లవ్ చేస్తే అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వాళ్ళ బ్రైండ్ లో రెండే రన్ అవుతుంటాయి అబ్బాయిల గురించి మాత్రం ఒకటి జాబ్ తెచ్చుకుంటాడా లేదా ఏమనా చిల్ల అంటే నార్మల్ గా తాగుతాడేమో ఇట్లా భయం ఉంటాది కానీ ఎక్కువ అబ్బాయిల మీద లవ్ అనే కాన్సెప్ట్ పెద్దగా పేరెంట్స్ క అంటే అది స్ట్రైక్ ఎవర్ తెలుసా అవర్ తెలుసా నిజంగా చెప్పాల నిజంగా చెప్పాలంటే అంటే కొందరు స్టెట్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా మామూలు చూస్తారు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుంటది కదా పేరెంట్స్ బా ఎంత బాగుంటదింటే
మోహని ఈ మాధ్య నన్ను ఎట్లాడుతున్నారు తెలుసా నేను నాతో ఫ్రీగా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అంటున్నాడు నా తమ్ముడు
నీకు అర్థం కావట్లే ఫ్రీగా ఉండొచ్చు కదా ఫ్రీగా ఉండచ్చు కదా అంటే నేను నాకు నువ్వు నా గురించి చెప్తామని
అదే కదా నీలా కూడా అంతే మేమి ఇద్దరం ఎంత ఫ్రీగా ఉంటాం నువవుెంత టైం అయిపోయింది
నేను చేస్తా ఓకేనా